హలో ఆ బావున్నరా సిస్టర్.
ఆ బావున్నాం. మీరు ఎలా ఉన్నారు?
ఆ బావున్నాం, తిన్నారా?
ఆ తిన్
మీ వాయిసు స్ట్రక్ అయితుంది సిస్టర్ సడన్గా.
అవునా
ఆ తిన్నారా?
ఆ తిన్నాంరా.
ఆహా ఏం చేస్తాల్లు మరి.
లాంటివి కూడా
ఆ ఇప్పుడు ఓకే.
ఏ ఏం లేదు కాలి పడు
అవునా వెదర్ ఎ ట్లుంది సిస్టర్ మీ సైడ్.
వెదరు ప్రజె ఇంట్లనే ఉంటున్నాం కదా కూల్గానే అనిపిస్తుంది నిన్నా అక్కదగ్గరికెల్లినా.
ఆహా
ఎండకొట్టి నట్టు అనిపిచ్చింది.
ఆ
ఈ రోజు కూల్గనే అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఎండొస్తుంది వస్తది ఇట్ల ఎండా మబ్బులు ఎండా మబ్బులు అట్లా అయితుంది.
వర్షం పడట్లేదా?
లేదు లేదు వర్షం పడేటట్లు ఉంది
ఆహా
లేదు ఉమ్
నిన్న మాకు అట్లనే ఉంటుండే నిన్న పల్లే ఈ రోజు పడతాంది ఇప్పుడే స్టార్ట్ అయింది
అవునా
ఇంకా మీరి ఇంటి దగ్గ ఏంటి సిస్టర్
ఇక్కడ కూడా వర్షంలా మబ్బు అట్లనే ఉంది వర్షం వచ్చేటట్టేలేగాని వస్తదో రాదో తెలియదు
ఉహు అంటే మీరు ఇంటి దగ్గర ఏమన్నా చెట్లు ఇట్లా పెడతారా అక్క
ఆ పెడతానుర ఇట్లా కూరవగాయల చెట్లు పెట్టినాము మొన్న వర్షం వచ్చింది గా
హా అవును
ఇవి బెండవి
ఉ
గోడు చిక్కుడుకాయలు ఇంట్లా చిక్కుడుగాయ అంట నిల్చొనికాస్తాదంట
అవునా అంటే గోడు చిక్కుడా మీరు అనేది
అహ లేదు చిక్కుడే అంటాగాని కూర్చొని కాస్తాది అని చెప్పాను మొన్న మా అబ్బాయికి వెళ్తే సీడ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా
అవునవును
టెన్ రూపీస్ బ్యాగెట్ అని అమ్ముతున్నారు అన్నట్టు షాపే
ఉమ్
అయితే దాంట్లో ఏమేమి ఉన్నాయి అని అడిగితే ఎట్లా అని చెప్పన్నా అంటే ఇంట్లో ప్లేస్ కొంచమే ఉంది కదా అని ఇట్ల చిక్కుడు గోరు చిక్కుడు ఏమి లేదు ఇప్పుడు అంటే మళ్ళా తీగ అంటే మళ్ళీ ఇదిగాయ కాండి అంటే ఇవి కూర్చుని కాస్తాయి ఇట్లా టాయనే నడుక ఇలా ఉంటంది ఇవి
ఉహూ అ అంత కొత్త కొత్తయి వత్తన్నాయి
ఆ ఉంటాలే కాని మనకు అన్ని తెలియదు
ఆ అంటే ఇంకా పూల చెట్లు ఏమన్నా పెడతారా అక్క
పూల పెట్లు అంటే మా ఇంట్లో అవి గోరేంట నారు పోసిన
ఉ
కోళ్ళు ఉన్నాయి మరి అవి కోళ్ళు అవి ఉండనిస్తాయో పీకేస్తాయో తెలవదు ఎట్లా
అవును తూకుతాయి
ఉమ్ ఇగ దొరికితే పెడదాం గోరింటా చెట్లు పెడతాం మల్లా కూరగాయలు అవైనా అవి వటి నీళ్ళుసివన్నీ పురుగులాగా వస్తదిగా
అవును పురుగు వచ్చేది తెలవదు
నిద్రొస్తోంది గా ఉమ్ ముళ్ళ ఇ కూడా ఈ కాకర గింజలు పెట్నాం మస్తు సో మంచి వచ్చింది మొత్తం తీగంత కొరండ కాయలు మంచి పెద్దగాసినయి పావుకిిలో పావుకిలో అంత పెద్దగాసినయి
ఉమ్
ఇగ నెక్స్ట్ టైమ్ అన్ని ఇట్లా రోగం వచ్చి చిన్న చిన్నగా వ్య పిందెలు ఉన్నప్పుడే ఇట్లా ఎల్లోగా మారి ఎండిపోవడం
ఊహూ
ఏదో దానికి మందు కొట్టాలంటే ఆ టైం లో సమ్మర్ లో మందులే ఉన్నాయిగా
అవును కొట్టలేమ్ సమ్మార్లా
హ్ ఇప్పుడు అంటే వాటికి ఏం స ఇప్పుడు వింటర్ల అంటే వాటికి వీటికి ఇట్ల పత్తికి పొలం చేస్తాం కాబట్టి ఇగ హ్మ్ మళ్ళీ కోతులు కూడా ఉంచాయిలే కానీ ఏమో కాయ అన్నట్టు పెట్టినా
మీ సైడ్ కోతులు ఉన్నాయా అక్క
ఆ ఉన్నాయిరా వస్తాయి వచ్చినప్పుడు బానే వస్తాయి
ఆహ కోతులు ఉంటే కష్టమే అంటే మరి కోతులు ఉంటే మక్కజొన్న అట్లే ఎత్తరా అక్క మీరు
ఆ వేస్తాను ఇప్పుడు పత్తి దున్ని మళ్ళీ మొక్కజొన్న వేస్తాం పత్తి ఒక రెండు సార్లు ఎసాం ఎంట ఒక్కసారి లేకుండా రెండు సార్లు మళ్ళా ఇది మక్కజోన్న అంటే దీపావళి అంటారు గా
అవును దీపావళికి వేస్తారు
దీపావళి కి మొక్కజొన్న ఎస్తా
అంటే కోతులు ఉంటే కష్టం కదా అక్క మక్కజొన్నకి ఇంకా వా అక్కడే ఉండాలి కదా
ఆ కష్టం లేదని అందరు అట్టనే చేస్తున్నారు అన్నట్టు అటుసైడు ఇట్లా కూడా ఏస్తే మనకి కొంచెం ఒకసారి వాళ్ళు ఒకసారి మనం ఇట్లా కొట్టొచ్చు
అవును
హ్మ్ అట్లా వాళ్ళు వేసిర్రు కానీ ధైర్యం సరిపోలే పక్కనోళ్ళు ఏదే కానీ మనం అదే ఏసేస్తాము
అవును అట్లనే ఉంటాంది
హ్మ్ మనం సపరేట్ ఎస్తే మనం మళ్ళ అక్కడే కూర్చోవాలి
మనం అక్కడనే ఉండాలి ఇంగ
హ్మ్
ఇంక ఏమేమి ఏత్తరు అక్క వరి ఏత్తరా మీరు
ఆ అంతేరా వరి రెండెకరాల చిలక లో
ఆహా
మొక్కజొన్న పత్తి అంతే ఏ
హుహు అంటే పొలము ఎంత ఉంటది అక్క
పొలము ఐదు ఉంటారు ఐదు ఏకరాలు ఉంటాది
ఊహూ అందులో ఇంకా మొత్తం వరే కదా
ఆ ఇగ మొత్తం వరె
అంటే బాయి ఏమన్నా ఆగక్క లేదంటే కాలువ వస్తాది కదా కాలువానా
ఆ బాయి ఉంది కెనాల్ కాలువ ఉంటది కదా చిన్నది
అవునవును
అలాంటిది కూడా ఉంది మా పొలంకే చెలకేలి పొలంకీలు అలా ఇ బాడవా అంటారు తెలుసా ఊరికే వాటర్ పోతంటాయి
ఆ కాలువకు కొంచెం కాలువ వాటర్ వచ్చేటప్పుడు ఏత్తరు అదేనా
ఆ ఆ
ఆహా
ఎప్పటికి అందులోకి వెళ్ళి వాటర్ ఇట్లా వర్షాలు పడుతాంటే ఇగ ఎప్పటికీ వాటర్ పో
ఆ అవును పోతూనే ఉంటాయి
ఆ అట్లా కొంచెం ఉంది కొంచెం దానికి కూడా బాయి ఉంది
ఆహా
ఇటు సైడ్ బావిలే ఉంటాయి
అవునా అంటే మీసై అ వేసిల్లా లాక్కు మరి నారు పోసిల్లా నాటుకు,
ఆ పో మొన్నని ఇట్లా కాలం కాదంటురుగా న్యూస్ లో
అవును అక్క అసలు మా సైడ్ అయితే ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయితే ఇంక స్టార్ట్ పెట్ ఏది ఇంకా ఆగస్ట్ వచ్చిందంటే మా మా మాక్సిమం అందరిది నాటు వేసి అయిపోతుండే ఈసారి అయితే ఇం పోయనే పోయలేరు కొంతమంది అయితే
మరి వాటర్ సరిపోదు ఇవి వేసిన పెట్టుబడి వేస్ట్ అయితే
ఉం అవునక్క కానీ ఈసారి అయితే మరి దారుణం అసలు ఏం పండుతాయో కూడా అర్ధ అయితే లేదు.
ఆ ఇనక ముందు ఆర్డర్ తీస్తున్నారు వానలు కూడా పడట్లేవు మళ్ళ, పెట్టిన పెట్టు కూడా వేస్ట్ అయిందిని పెడతారు పెడతా సరే సరేలే పర్లేదు అని బయలుదేరాను పర్సనల్ దేవుడి మీద
ఆ అంతే ఇంకా
వర్షం వస్తే అనుకుని పండుతుంది లేకుంట పోద్ది. పెట్ట పండగ
పోతనయితే కష్ట టమోటో క్క కానీ ఇంకా ఇంకా వేరే ఆదార ఉన్న వాళ్ళ కంటే ఓకే గాని
ఉం ఏ టైమ్ ఇద ఆధారపడటం లో కష్టమే
ఉ కష్టము
ఇప్పుడు ఈ వానల వల్ల రైతులు దెబ్బ తింటారు అందరి బిజినెస్ మంచిగా జరుగుతుంది.
ఆ బిజినెస్ మంచిగానే ఉంటది అన్ని మంచి బలే ఉంటాయి మళ్ళీ ఈ సారి అయితే ఇక పత్తి బిజినెస్ వాళ్ళక అయితే పత్తి గింజల వాళ్ళకు ఫుల్ అనుకుంటారు డబ్బులు
ఆ పత్తికి బాగానే ఉంటది డిమాండ్ ఏమో చాలా ఉంటాంది అయితే ఇ రోటి
ఉం అంటే మా సైడ్ ఎట్లా అంటే సమ్మర్ లోనే పెట్టేసిల్లక్క ఇంకా ప్రతి సంవత్సరం అట్లనే పెట్టి టీవీ ఎట్లా వర్షాలు వర్షాలు పడతాయి కదా అన్న నమ్మకం తో పెట్టిల్ళు
ఆహా ఎప్పుడు పెడతారు సమ్మర్ లో ఉంటే మే లో పెడతారా
ఆ మేళ పెడతారు ఇ ఇప్పటి వరకు ఇంకా పెద్దగా అయిపోత యి ఇక ఆగస్ట్ వచ్చిందంటే చాలు ఇంకా పత్తు లేరాలే అనేది బతుకమ్మ మా పండుగ వరకు రెండుసార్లు వేరుతారు కదా అక్క మీరు
లేవు లేదు బతుకమ్మ పండుగ అయిపోయినాక సా ర్ట్ చేస్తా
అవునా మా దగ్గర బతుకమ్మ పండుగకు రెండోసారి వేరుతారు పత్తి
అవునా అవును
ఉం అట్లా పెట్టేది ఇంకా ఈసారి కూడా అట్లనే అనుకొని పెట్టేసిల్లు పాపం వర్షాలు లేవు ఏంలేవి ఇంకా
ఎట్లా మరి వాటర్ లేనోళ్ళు లో పరిస్థితి
ఇక వాటర్లనన్నెల్ ఈ గింజల్ వేనక్ట్టే కద అక్క పని చేయవు కదా మళ్ళా తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంకా
అవునా
ఉం వాటర్ ఉన్న వాళ్ళు కొంతమంది వాటర్ పెట్టిళ్ళు
ఎలాగో పెడతారు కదా ఇది ఎట్లయినా వాటర్ కట్టాలిగా ఎండలయితే మేలైతే వర్షాలు పడాయి కదా ఎక్కువ
ఆ మేల మేల ఒక మొలిసేంత వరకు పెట్టేద అక్క అ మొలిషిని అనుకో ఒక కతంలో వర్షం స్టార్ట్ అయ్యేది ఇమ్మటే జూన్ వచ్చిందంటే చాలా వర్షాలు స్టార్ట్ అయ్యేటి కదా ప్రతి సంవత్సరం జూన్ జూన్ టెన్ వరకు పడేటి
ఆ
ఆ ఒక తాడి ఎత్తే సరిపోయేది కానీ ఇప్పుడు ఒక తాడి లెక్కల లేదు కదా ఆల్మోస్ట్ జూన్ అయిపోయింది జులై వచ్చింది
ఆ ఈ జూలై లో కూడా వాతావరణం చల్లవడదులేగాని ఏం పడతాయో వస్తావనరు
మ్మ్ కష్టమే ఉన్నట్టుంది అక్క ఈసారి అసలు
మ్మ్ మీరేస్తారా ఏమైనా
ఆ మేము పత్ వేసినాం అక్క ఒక సైడ్ పత్ వేసినాము దానికి నీళ్లు కట్టినాము ఆ పర్లేదు మంచిగానే ముడిసింది అది
అవునా
ము హు ఇం ఇంకొక సైడ్ కూడా కడదాం అనుకున్నాం నీళ్లు
ఉమ్
ఇంకా వెదర్ అంతా చల్లగా ఉన్నది ఇక చల్లగా ఉంటే వాటర్ వర్షం పడుతుది కావచ్చులే అనుకున్నాం అ
ఆహా
ఇంగ పర్లేదీంగ
అవునా
ఇ పడకపోయేసరికి ఇంకా మళ్ళా పెడతాను ఒక సంచి పడతట్టున్నది పోకుంటలే
హ్మ్ పడతాయి వా మంచిగా
ఆ ఉంటే ఇంకా వరి చేయ్యాలి ఇంకా అంతే
హు హ్మ్ ఇడ్ల పప్పు తోట లాంటివి వేయరా
అహ లేదక్కా అవి సరిగా వండట్లేవు కదా అక్క పసుపు ఒకప్పుడు వేసేది గాని
ఆ ఇప్పుడు యేయ్యట్లేరు
ఇప్పుడు పండట్లేదు మళ్ళీ ఈ తోట కూడా మొత్తం అదేమో రోగం అంటారుగా ముుడత రోగం ఆకు దగ్గరకి అయ్తది కదా
ఆ గుబ్బరు వస్తుంద అంటున్నారు
ఆ ఆరోగం వస్తుంది ఇంకా పెట్టుబడి కూడా సరిపోవట్లే
పెట్టుబడి మొత్తం పెట్టినాక పోతుంది అది
నా మోత్తం పెట్నంక పోతాది అక్క అదేందో మనం ఎండుమిరపకాయ కానీ ఏతే అవి పచ్చిమిరపకాయలే ఎండినట్టటు ఐతాయి
ఆ ఆ ఇక్కడ కాకుండా మళ్ళీ డిమాండ్ పెరిగిందని కొంతమంది ఇస్థిరు
ఆ కనీ చానా చానా వరకు అయితే పెట్టుబడి లక్షలలో పెట్టిన తర్వాతనే పోతానై అక్క అవి
అవునవును మాదిగగా ఒకసారివేం చేయట్లేదుద
ఉ ఇంగా మేం కూడా ఈయట్లేమ్ ఇంగా
ఉమ్
ఏమంటే ఇంకా తినేంత వరకు చుట్టుపక్కల పెట్టుకుంటాం ఓ పచ్చిమిరపకాయల కుక్కఐదారు చెట్లు
అవునా
హ్మ్ అంతే ఇంక
కోతులుంటాయా మీ సైడ్
ఆహా లేవక్క ఉండవ్
ఉండవా
ఈ మధ్యలో ఇండ్లల్లో తయారైతానాయి ఒకటి రెండు కోతులు అమ్మో అయి మనల్నే భయపెడతానాయి
ఓ ఇక్కడ మంత్రీనే కడుతామే మస్తు భయమైతాంది ఇక్కడ కోతులని చూత్తే అంతేనా
చిన్న కోతి అయినా కూడా భయపెడుతాంది అక్క వామ్మో నేను ఒక రోజు గిన్నెల్దోమమని బయటేసినా
ఔ
బయటేషి ఇన్కి బయటేషి ఇంట్లోకొచ్చినా ఇంకా వేరే తీసుకపోదామని ఖతం ఎప్పుడొచ్చు చిందో ఏమో ఎ గ్గిన్నెలకాడున్నది ఇంకా ఘోరంగా భయమైతుందిగా అది పోయినంక నేను బోదం అనుకున్నా ఇంకగ నా చేతిలో గిన్నెలున్నాయి కదా
ఆ
ఇంకిందులో ఏమన్నా ఉందేమో అని అది అట్లనే ఉరికొత్తాంది
నీ మీదికి ఉరికొత్తాందా
ఆ ఇంగ నాకు భయమయ్యి ఇంట్లోకి ఉరికొచ్చి డోర్ ఏసుకున్నా
ఆ అంతే ఇంగ లే అంతం లేగానీ చిన్నయే డేంజర్ అది సిగ్నల్ ఇత్తాయి వాళ్ళ మదర్ కి
అవునా
అలా అవి సిగ్నల్ ఇస్తాయి అవి ఎక్కడ ఉన్నాయో తెల్వదు గానీ ఉరికొస్తాయి ఇగ అన్నీ ఒక్కసారే
అంటే వాటి ఐడియా మనకు తెల్వదు కదా అక్క
ఆ అవి ఇప్పుడు చెట్లకు అతుక్కుంటే కనిపించవు కదా
ఆ
ఎక్కడున్నా అమ్మలో అదేం వాయిసో ఏమో కీస్ అంటూ అవన్నీ తాయి మాకు ఆడ స్తాలా ఉంటాయి కదా
ఆ
ఇగ అప్పుడు కొన్ని ఉన్నప్పుడేమో ఇట్లా భయపడు